హలో
ఏం చేస్తున్నావ్.
ఏం చేయలేదు. పండుకొని లేచినన్న. నువ్వు పొయ్యే వచ్చిండ. నువ్వు ఏం చేస్ హలో.
ఏం చేలే ఎగ్జామ్స్ అయిపోనాయి‌. ఒచ్చిన కూర్చున్న.
ఉమ్.
పన్ చేస్తున్నారు.
అన్నము, పప్పుఆ కంపెనీలో. అన్నము. ములక్కాయ్ సాంబారు. ఆ నార్మల్గా పెరుగు డైలీ ఉంటది.
ఉమ్.
ఆ పల్లాగు.
ఉమ్.
మసూర్ బజ్జి. అంటే ఇవి పెరుగు పచ్చయ.
ఆ
పెసల్తో చేస్తున్నారు ఏదో
అ నీకు పప్పు చేయడం ఎలానో తెలుసా
అ
కొంచెం చెప్తావా
ఫస్ట్ నార్మల్గా వాటర్ లో ఆ బౌల్లో వేస్ కొన్ని
ఉమ్
టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసి
ఉమ్
ఆ ఊడ్కి పెట్టుకోవాలి ఫస్ట్
ఉమ్
తర్వాత పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు
ఉమ్
కోవాలా
ఉమ్
అది అయిపోనాక టమోటాలు
ఉమ్
ఆ చింత పండు
ఉమ్
ఆకూర కావాలంటే ఆకూర వేసుకోవచ్చు
ఆ కూర ఎవేవీ వాడుతరు
పాల్కురా మెంతే
ఉమ్
ఉమ్ నెక్స్ట్అ మెంత కూరలాకుంటే మెంతలు ఒకటి వేసుకోవచ్చు
ఉమ్
మ్యాంగ్ అంటే స్టవ్ మీద పెట్టేసి టూ త్రీ విజల్స్ ఒచ్చింద క ఆ పప్పు ఎని తీసుకొని తిరుపతి పెట్ కోవాలా తిరుబతికి ఆవాళ్ళు జీలకర్ర ఆ ఎండు మిరపకాయలు కరివేపాకు అ ఎరగడ్ట్ట తెల్లగడ్డ వేసుకోని ఆయిల్లో ఫ్రై చేసుకొని
ఆయిల్ కాకుండా ఏదైనా వేయచ్చా
ఆయిల్ కాకుండా నెయ్యి ఏసుకోవచ్చు నెక్స్ట్ ఇది మీగడ పాల మీగడ వస్తుంది పెరుగుది అది ఏసుకోవచ్చు
ఆ
కొబ్బరి నూనె యూస్ చేసుకోవచ్చా
అవు
నీ అంతే
ఏం లేదు ఈ రోజు ఎలాగో అమ్మ వాళ్ళు లేరు చేద్దామని అడిగా
అ నువ్ ఏం చేస్తుందో ఈ రోజు
నేను ఏం చేయాలె కాలేజ్ కి వెళ్లి అచ్చా అమ్మ పప్పు అన్నమే చేసింది. కానీ పప్పు అయిపోయింది.
హ
ఇప్పటికి ఈవినింగ్ కి చే ఇ వాళ్ళు లేరు కాబట్టి నాకు నాకు ఒకదానికి చేసుకోవాలా
ఉహు ఎస్టర్ డే బ అకే ఇంకా కరీస్ త్రీ టై త్రీ టైప్స్ నన్ను పెటింది
ఉ ఉ మా కాలేజ్ లో కూడా మా ఫ్రెండ్స్ మ్యాంగో తెచ్చింటే తిన్నా కానీ క్యాంటీన్ పోవాలనుకున్నాం అంతలో ఎగ్జామ్ టైమ్ అయి పోయింది. బస్సెస్ కదులుతున్నయని పోలేకపోయినం
మ్యాంగోస్ ఎక్కడ ఫేమస్ చెప్పవా మ్యాంగోస్ ఏ స్టేట్ లో ఫేమస్ ఆంధ్రలోనే ఎక్కువ ఫేమస్ అవి బంగిన పల్లి మామి జయ
స్ట్ బాగుంటాయి. కాకపోతే పులుపు ఉంటే తిన్ తినలేమ్
ఉమ్ మాకున్న కంపెనీలో తెచ్చిండ్రి వేరే అక్కవోల్లు
ఉ
అవి కొన్ని పచ్చిగుంటాయి. పచ్చిగున్నా కూడా పుల్లగా ఉండేది లేదు. తీయగున్ టాయే
హుమ్
మాగిండవు పచ్చిగానే ఉంటయీ
ఆ పులుపు ఉంటే తిన్లేము ఎక్కువ
ఆ ఇంట్లోనూ ఉన్నాయ్ చిన్నవి అవి తీగుండాయ్
హుమ్
అవి కూడ పచ్చి గనే ఉండేది హు హుమ్ ఏం లేదు మవ
కుసాలు ఉంటే దింటన్నా
హుమ్
డాడి
పనుకున్నాను లేసినను రోజ్ రో రాగ్ గంజ్ చేసుకుంటా అంతే
హుమ్
చేసుకోలేదు లేట్ అయింది
హుమ్
హుమ్ ఎట్ల చేస్తర్ చెప్పు
ఏది
రాగెంజిద
ఫస్టు ఒకా గిన్నె తీసుకుంటాం ఆ స్మాల్ సైజ్ మీడియం సైజ్ది దెన్ దాంట్లకి అదైనా యూస్ చ్చు తీసుకొని ఒక గ్లాస్ లో పౌడర్ ఉంటది కదా అది రాగి పిండిది అద్ తీసుకొని కొంచెం వాటర్ లో కలిపీ మిక్స్ చేయాలి అంటే పలుచాగ వచ్చేంత వరకు ఆ అట్లే పిండి పిండి ఉండేదట్లా చేయకూడదు అట్లా చేస్తే అవి గడ్డ కడతాయ్ పిండి పిండి తినేటప్పుడు పిండి పిండి ఉన్నట్టు అనిపిస్తది కొంచెం పాలంతా ఉడికినాక కొంచెం బెల్లం ఏసుకొని బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెర అయినా వేసుకోవచ్చు ఇంకా నీకు కావాల్సింటే ఏలకలు కొంచెం నెయ్యేస్తే టేస్ట్ బాగుంటది
హుమ్
ఆ ఆ తర్వాత ఇంకా నువ్వు కలుపుకున్నావ్ కదా గ్లాస్ లకి అదీ హుమ్ ఇంక దాంట్లకి పోసి గంట తో గాని స్పూన్ త గాని తిప్పలా తిప్పినాక కసేపు అలాగే పెట్టీ బాగా ఉ ఉడకనిచ్చి హప్ ఆఫ్ చేయాల చేసిన తర్వాత కొంచెం గోరవెచ్చగున్నప్పుడు తాగితే బాగుంటది టేస్ట్
ఆ అదొక్కతెల్తే ఇన్ వేరేవి చేసేస్తరు
ఇంకా అంటే హుమ్ మోస్ట్లీ అయితే నేను చేసుకునేది అదొదకటే కానీ ఇప్పుడు తక్కువ ఎగ్జామ్స్ ఉండటంతో నేను చేసుకోలేకపోయినా టుమారో ను
ఇంకో టైపు చేస్తరు పెరుగూ ఎరుగడ్డే స
పెరుగు ఎర్రగడ్డ ఏమో నాకు ఐడియా లేదు.
సేమ్ అట్ల చేసేది వాటర్లో రైపింగ్ వేసుకొని ఇలా చేసుకొండి సేమ్ చేసుకొని అంతా అయినాక ఆ పెరుగు ఏసుకొని ఎర్రగడ్డ ఏసుకుంటారు. ఉప్పేస్తారు దరుమే
మీ సైడ్ వర్షం పడుతుందా.
ఊ పడుతాంది. అడ
పడుతుంది.
ఉమ్
చిన్నగా పడుతుంది మెరుపులు గాలి వస్తుంది.
ఎక్కువ వర్షమూ మన ఇండియాలో మన్ మన ఇండియాలో ఎక్కువ వర్షం ఎక్కడ పడుతుంది చెప్పుకో.
ఎక్కువా ఓషన్ కి దగ్గర్లో ఉన్ న్న ఏ కంట్రీస్ పడ్తది.
ఓషన్ లకి ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ.
కింద చూస్తే కేరళ, కర్ణాటకా ఉంది.
కేరళా, కర్ణాటకా.
ఊ ఆడ ఎక్
స్టేట్ లో అంటే ఆ పర్ ఇయర్. రిపోర్ట్ లో ఈ స్టేట్ లో ఈ ప్లేస్ లో హైయెస్ట్ రైన్ఫాల్ థౌసండ్ పైన ఉంటుంది దాని రేటింగ. ఆ ప్లేస్ మేఘాలయలోని చిరుపుంజి. మన్ సౌత్ మేఘాలయ అందులోని చిరపుంజి.
చిరపుంజి ఒకే
ఎక్కువ వర్షము
హ్మ
ట్రేడింగ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయితుంది చెప్పు.
సో సో ఇదీ సమ్మర్ అయిపోతానే స్టార్ట్ అయితది సమ్మర్ లోనే పడుతుంది.
ఆ ఇది సమ్మర్ ఎండింగ్ కదా మే మంతా జూన్ లో
ఊ మళ్ళీ నెక్స్ట్ వింటర్ వత్తది.
ఉ
అంతే చెప్పాలా
హైయెస్ట్ రెయిన్ ఫాల్, ఆ రెైనీ సీజన్లో పడితే సెకండ్ హైయెస్ట్ ఇది ఆ ఇది మాన్సూన్ సీజన్. ఆ తర్వాత సమ్మర్ సీజన్ ఆ తర్వాత వింటర్ సీజన్ పోతే సరే ఉండన
ఆ